ఆ మేడం
ఆ గుడ్ మార్నింగ్ చెప్పండి
ఏం సంగతి మేడం, ఏం లేదు మేడం నేను ఉట్టిగానే ఉన్నా
అవునా
ఆ మరి మీది ఏం సంగతి, ఏం సంగతి
ఏం లేదు ఇక చెప్పాలి, ఇంకేంటి స్పెషల్ ఏంటిది మళ్ళీ ఇప్పుడు మరి అటు వెళ్తున్నారేమో ఏమ ఏం స్పెషల్ చేసుకుని వెళ్తారు మరి.
ఆ, నాగపూర్ కా?
ఆ
అదే చికెన్ లేకపోతే మటన్ చేస్తా, ఫస్ట్ లేవాలి.
ఆహా
ఇంటికాడనుండే వేసుకొని వెళ్తారా?
ఆ మేడం ఇప్పుడు ఓన్ని బంగా నడిచిపోతది ఇప్పుడు నీళ్ళు పడుతున్నాం మేడం
నీళ్లు పడుతున్నారా, కరెంట్ ఉంటందా ఎనీ టైమ్?
ఆ కరెంట్, కరెంట్ ఉంటది.
ఉహు నిన్న వర్షం వచ్చింది కదా మరి
ఆ వర్షమా
హా
ఆ వర్షం వచ్చింది మొ నిన్ననే వచ్చింది ఫుల్ వచ్చింది
ఉ
నిన్న వర్షం వస్తేనే ఇంకా ఆ పామే పాము వెళ్ళింది మా ఇంటికాడనే వెళ్ళింది మేడం
మీ ఇంటి కాడానా ఇప్పుడు వర్షం కదా కలి మరి వర్షాకాలం ఇప్పుడు మ వర్షం వచ్చింది బాత్ కర్నె ఆ ఇప్పుడు బాగా వత్తయేమో కదా వర్షాలు
రెండే రెండు వేళ్ళినాయి మేడం పాములు
అవునా ఇప్పుడు వర్షకాలం మీకు భయమే కదా
ఆ ఆ
ఉ
ఫుల్ భయం ఉంటది అది ఇంకా గ్రీ అది గ్రీన్ కలర్ వెళ్ళింది ఎందుకో
గ్రీన్ కలరా
ఆ గ్రీన్ కలర్ వెళ్ళంది పాము
ఊ
ఇంకా కట్ల పాము వెళ్ళింది
ఆ
అవి బాగా డేంజర్ ఉన్నాయి అవి చిన్న అవి ఎక్కడనో పిల్లలు వేసింది మాకే రెండే వెళ్లినయి
అమ్మో మరి ఎట్లా చంపుతారా మరి
ఆ సంపుతాం మేము అది మేము సంపుతం మా ఊరోళ్ళు దొరుకుతారు
ఆ
ఆ ఊరళ్ళతోనే మేము పోతాం అల్లు కొడతారు మేము మేం కాల పెడతాము
ఆహా ఇగ ఎట్లైన కానీ అదేమన్నా దొరుకుతది కదా పౌడర్ దొరుకుతది అంట కదా అది రాకుండా పెట్టుకోవ పెడితే అయిపోతుది గాదా గ్లూకోజస్ కూడా దొరుకుతది
ఆ గుల్కోలు
గ్లూకోస్ పౌడర్ తెచ్చి పెట్ ఈ గ్లూకోజ్ పౌడర్ తెచ్చి
ఆ అదే గు గుల్కల్ కోసమే ఎతుకుతాన్నాం ఎక్కువ దొరుకుతలేవు
అంటే నార్మల్ గానే షాపులలో దొరుకుతాయంట గ్లూకోస్ పౌడర్ అంటే ఇస్తాడంట
ఆ
తీసుకొచ్చి పెట్టినాం అనుకో మన ఇంటి చుట్టూరు ఆ స్మెల్ కి దగ్గరికి రావు అన్నట్టు అంటే ఇంట్లోకి రావు ఇగా అ స్మెల్ కి
బ అది స్మెల్ కి భయపడి పోతయి
ఉ ఆయే తెచ్చి పెట్ వాయే వర్షాకాలం పోయే వరకు లేకుంటే ఇంక ఏక్కడంటే అక్కడ ఉంటాయి మనం ఎట్లా చూడం చెయ్యం
అవి అయిపోయినాయి మేడం అవి అయిపోయినాయి లేకపోతే ఉంటుండే
తెలుగేయ్ బద్ధ. ఆ ఇంకా.
ఇంకా మీరే చెప్పాలా మేడం తిన్నారా మరి. ఏం కూర చేసిర్రు.
ఇప్పుడైతే ప్రస్తుతానికి పప్పు చేసినా. మా హస్బెండ్ ఏమో ఇప్పుడే అది మటన్ మటన్ తీసుకొచ్చిండు. అయితే దాన్ని ఫేస్ చేస్తున్నా ఉమ్ ఇక. ఆ సాయంత్రం మాటన్ చేస్తాం. ఏమన్నా ఆదర్స్ ఉంటే చెప్పండి మా ఏయనా కఠంగ్ చూస్తడు.
ఏం మాటన్యా.
ఆ అన్ని పెద్దది ఫస్ట్ సెకండ్ రెండు మఠల్లో నడుస్తయి మాకు.
ఆ ఈ ఫంక్షన్ ఏ ఇవి కూడా.
ఆ అన్నీ.
కట్ చేసి ఇత్తడు.
ఆ.
ఉ ఉ.
ఇ ఒక వంట చేయడం రాదు ఇ అది కూడా నేర్చుకుంటే అయిపోతది ఇగ.
అదొకటి నేర్చుకుంటే అయిపోతది.
అవును రికార్డింగ్ చేసి వంట చేస్తే అయిపోతది.
వంట కూడా నేర్చుకున్నామనండి మరి.
రాదు ఇగ.
ఆ అది కొంచెం మీరే నేర్పియండి లేకపోతే.
మాకే నేర్పిస్తా అంటాడు.
ఆయనయితే నేర్చకోడు. ఆఆ.
మరి మీరేం చేస్తారు సాయంత్రం స్పెషల్ ఏంటిది.
సాయంత్రం స్పెషల్ అంటే అదే చికెన్ అనుకోండి.
ఉ మీరు బాగా చికెన్ తింటారా మటన్ తింటారా ఎక్కువ శాతం.
ఎక్కువ అంటే చికెన్ తింటాం.
అవునా.
ఆ ఆ అంటే ఎక్కువ చికెన్ నడుస్తుంది ఇంట్లో కూడా.
ఆహా.
ఉ ఎక్కువ చికెన్ తింటా ఇన్. లో ఎందుకంటే ఇత మాలకు ఫ్రై తీయలే కదా బిర్యానీ.
ఆ ఎక్కువ మరి బిర్యానీ వేస్తారా మీ ఇంట్లో. లేదు మరి చికెన్ కర్రీస్. సీట్లా సూప్స్ అవి ఫ్రై మనకు.
ఇట్లా చికెన్ చికెన్ కర్రీ చేస్తరు ఎక్కువ అరే.
ఆ. కర్రీస్ ఎక్కువ తింటారా.
ఊ.
బిర్యానీ తినరా అట్లా.
అ అది ఎక్కువ అవే ఉంటాయి.
హ.
ఇంట్లో. చెప్పాలి మేడం మీరే
మీకు మీ మీ ఫేవరెట్ ఏంటిదాన్ మరి బిర్యానీ నా కర్రీసా
బిర్యానీ బిర్యానీ
బిర్యాని ఫేవరెట్ ఆ
మ్మ్
మీ మమ్మీ బాగా చేస్తాదా మరి బిర్యానీ
ఆ చే త్ ఆ మమ్మీ ఇద్దరు చేస్తారు డాడీ కుకింగ్ మాస్టర్
అదే డాడీ కుకింగ్ కదా డాడీ బాగా చేస్తారా మమ్మీ బాగా చేస్తాద
మమ్మీనే బాగా చేస్తాది ఎక్కువ అంటే డాడీ చెయ్యాడు ఎక్కు ఉనా
ఆ
మమ్మీ చేస్తాది
ఆహ ఇప్పుడు ఆర్డర్స్ ఉండవేమోగ ఇక వర్షాకాలం కదా కుకింగ్ కు
ఆ ఇప్పుడు ఉండే వర్షాకాలం ఇదే వింటార్ సీజన్ ఎండక అది సమ్మర్ సీజన్ సీజన్లు బట్టు ఉంటాయి సీజన్లు బట్టి ఉంటాయి
మరి ఇంట్లో అర్డర్స్ వస్తాయి కదా చేస్తారా మరి
ఆ
ఇంట్లో ఆర్డర్స్ వస్తే చేస్తారా మరి
ఆ ఆర్డర్స్ చేస్తాం
ఆహా
అదే ఎక్కువంటే పోలీస్ స్టేషన్ వి వస్తాయ్
మరి అమౌంట్ నెట్ట్ ఇస్తారా
ఆ అమౌంట్ మంచిగానే ఇస్తారు వాళ్ళు
అవున
మ్మ్
అవును
అమౌంటు అమౌంట్ కడజేస్తాం మేమే ఇప్పుడు ట్వంటీ కే ట్వంటీ కేజీస్ చేసినామంటే టూ హండ టూ థౌజండ్ అంతా తీసుకుంటాం
మరి మెటీరియల్ అంతా వాళ్ళాదా మీద
మ్మ్ మాదే
మీదే మే మీకు అట్లా ఏమి ఉంటాయి లాస్ ఏ కదా మెటీరియల్ మెటీరియల్ కీ అమౌంట్ ఇస్తార
ఆ కాదు ఆ మెటీరియల్ పైసలు వేరే తీసుకుంటాం ఈ వంట పైసలు వేరే తీసుకుంటాం
ఆహా అంటే మొత్తం మెట్ తీయంగా మీద రెండు వేల రూపాయలు అమౌంట్ ఇస్తారు కుక్ చేసినందుకు
ఆ ఇట్లా చేసినట్టు మాకు అమౌంట్ ఇస్తారు మెట్రాల్ పైసల్ వేరే
అచ్చా హా అట్లా అయితే సెట్ అయితాది మరి
ఆ అట్లా సెట్ సెట్ అయితాది మరి ఇట్లా చేత్తే మాకేం దొరుకుతాది
ఉ హు హు
మాకేం దొరకదు అట్లా అంటే ఇంకా దాంట్ల ఏం మేడం
ఇంట్లో ఎక్కువ ఏమొస్తది మరి ఆర్డర్స్ ఏమిస్తారు ఇంట్లో
ఇట్లా అది ఆలూ బేగన్ ఇంకా వంక్ అదే వంకాయ ఆలుగడ్డ
డ్డ ఆ
లేకపోతే ఒక్కొక్కసారి పన్నీర్ మటర్ పన్నీర్ ఆ వేన్నేస్ వస్తాయి ఇంకా బిర్యానీ ఏస్తది వెజ్జే ఏస్ ఎక్కువ నాన్ వెజ్ ఒక్కొక్కసారి వస్తాయి అంతే లక్ ఉంటే
ఆ
బిర్యానీలు ఒక ఒక ఆమె స్వీట్లు డబుల్గా మిఠా
అచ్చా
అన్ని స్వీట్లు
ఆహా
ఆ అవన్నీ చేస్తారు
ఆహ
ఇంకా అక్కడ మంచిగా ఉంటది ఇంకా టేస్ట్ మేము మంచిగా చేస్తాం
అవునా
మ్ అదే హోటల్ పెట్టుకుందామని చూస్తనం
మళ్ళీ పెట్టారు ఇంకేందిగ బెస్టే కదా సీటౌస్ చిన్నగా లైట్గా ఒక సీటౌస్ పెట్టేయండి
ఆ స్వీట్ హౌస్ ఇంకా అది హోటల్ అదే హోటలే అనుకొండి
మ్
హోటల్ హోటల్ పెడదామని అనుకుంటానమ్ హోటల్ గురించి అడిగినాం
మ్
ఇద్దరు ముడుగోని
మ్
ఇద్దరు ముగ్గుర్ని అడిగినం
మ్ అక్కడ హోటల్స్ అయితే ఆర్డర్స్ కూడా మంచిగ వస్తాయి ఎక్కువ
ఆ రేటే బాగున్నది మేడం ఇక్కడ
రేటు అంటే రెంట్కి రెంట్కి రేటు ఎక్కువ ఉందా
ఆ రెంటికి బాగున్నది
ఆహా
ఎందుకంటే దానికి ఇట్లా మేమే తెచ్చుకోవాలండి దానికి కొంతమంది మొత్తం ఎట్లోనే చేసి రెంట్ే తీసుకున్నారు కొంతమంది ఎట్లనో చేసి పోతా మంచిగ క్లీన్ కూడా ఉంచాలి అయితే మేమే మొత్తం క్లీన్ చేస్ కోవలంట
అయితే స్టార్టింగ్ అప్పుడు అయితే ఇగ మనమే క్లీన్ చేసుకోవాలి ఇగ చేయకుండా మనం చేసుకుంటేనే కొంచెం బెస్ట్ ఉంటది కని ఇగ రెంటే
మనది ఉంటే కొంచెం మనది ఉంటే మంచిగ సెట్ అయితది
మ్ మరి ఏటన్నా ఇటు మెయిన్ రోడ్ మీద ప్లేస్ ఉందా ప్లస్ ఉంటే పెట్టుకోవచ్చు
ఆ ఎక్స్ రోడ్ అది మన ఇటు ఎక్స్ రోడ్ అనే ఉన్నది ఒకటి ప్లస్
మ్
ఆ అటు అడిగినం హైవేకి ఆ అక్కడ అడుగుతే ఆయన చెప్పిండు సిక్స్ థౌసండ్ ఇయండి ఇ పర్ మంత్ అని చెప్పిండు
అమ్
మేము ఇట్లో చెప్పినాం ఇయర్లీకి ఎంత అవుతుందో అది చెప్పండి ఇయర్లీ కొంచెం తక్కువ చెప్తే మీకు చెప్పేయండి ఫార్టీ థౌజండ్ ఇచ్చేస్తాం అని మేం చెప్పినాం
ఆ
ఆ ఆయన అన్నాడు ఊ సరే మరి ఎంత అయితే అంత ఇచ్చేయండి ఈ బడ్జెట్ ఎంత ఉంటే అంత తెచ్చయండి ఈ ఇయర్ వాడని దాని తర్వాత కొంచెం ఎక్కువేయడి అంటే అన్నాడు ఎక్కువ ఇయండి ఆ ఇంక ఒకే కాలి డాడీ మాట్లాడుతు తా అన్నాడు
అచ్చా
ఆ మాట్లాడిన తర్వాత ఏమైతది తెలివదు ఇత
మరి కస్టమర్స్ వస్తారు ఆటుసైడు
ఆ వస్తారు అది ఫస్ట్ హోటల్ ఓపెన్ ఉండే అంట ఆయన బంద్ చేసుకు చసుకున్నాడు ఆయనే చనిపోయిండు
ఆహామ్
ఉమ్ ఇప్పుడు మేం తీసుకుంటానమని
ఎందుకంటే కస్టమర్స్ వస్తేనే
అక్కడ ఫస్ట్ ఫుల్ పబ్లిక్ ఉంటుండే అంట అది లేక అయినే హోటల్ అమ్ముతాన్నడు
ఆమ్
హోటల్ అమ్ముతేనే ఆయన బాగా చెప్పిండు దానికి రేటు హైవేలు ఉన్నది కదా
ఆహా
ఆ దానికి రేటు బాగా చెప్పింది అంటే మా డాడీ త కొండలే రెంట్ తీసుకుంటా అన్నాడు రెంట్ తీసుకోని ఆ మేడం
కొనాలంటే చాలా డబ్బులు కావాలి కదా
ఆ రైట్ ఇంకా దానికి కడచా పని మొత్తం ఉంటేది ఇట్లా ఆటో తీసుకోవాలి ఒకటి ట్రాలీ
ఎందుకు ఆటో ఎంది
అదే సామాన్ తేవడానికి
అచ్చా ఆ సరుకుల గురించా
ఉమ్ డైలీ పోతదిగా
ఆ అవును
మళ్ళీ ఇక్క ఇక్కడ నుంచి కిరాని వ్యాన్ ఇట్లా వ్యాన్ వ్యాన్ తెప్పించినం అది ఇప్పుడు హోటల్